హలో
హలో హాయ్ అండి
హాయ్
ఏం చేస్తున్నారండి బాగున్నారండి
బాగున్నాం మీరు బాగున్నారా
హ్మ్ బాగున్నానండి ఇంకా ఏం లేదండి పాప ఇందాకే లేసింది ఆ ఎత్తుకున్నానండి అంతే టీ తగారండి ఈవినింగ్ తాగుతారండి టీ
ఆహా లేదు మీరు
హ్మ్ లేదండి ఈవినింగ్ తాగట్లేదు
ఓకే
ఓన్లీ మార్నింగే తాగుతున్నా
హ్మ్ ఏం చేస్తున్నారు పిల్లలు
ఏం లేదు అండి బాగా అల్లరి చేస్తున్నారు అసలు ఈ హాలిడేస్ ఎప్పుడైపోతాయా అని చూస్తున్నాం అండి అసలు స్కూల్ స్టార్ట్ అయితే కొంచెం సమ్ మార్నింగ్ స్కూల్ కి వెళ్ళేసి వస్తారు ఆఫ్టర్నూన్ లంచ్ చేసాక పడుకుంటాడండి తర్వాత ఈవినింగ్ ఏదైనా ఉంటే కాసేపు ఆడతాడు మళ్ళీ అట్లా కొంచెం టైం అనేది ప్రాపర్ గా అనేది ఉంటది ఇప్పుడు ఏంటంటే హాలిడేస్ వల్ల లేటు గా లేవడం లేటు గా పడుకోవడం ఆ అసలు టైమ్ అసలు అరౌండ్ ఎందండి అసలు ఆ జస్ట్ పడుకోవాలని లేదు మొత్తం ఆ ఆటలు ఆటలు ఆటలు
ఉ స్కూల్ కి వెళ్తే టైర్డ్ అయిపోయి వచ్చి పడుకుంటారు ఉమ్
మండే నుంచి అనుకున్నాం కానీ మండే అమావాస్యలా ఉంది కదండి అందుకే ఇక వెడ్స్ డె నుంచి పంపిద్దాం అనుకుంటున్నా
ఉ హు
ఉ
ఏం చేస్తున్నది పాప
పాప ఏం లేదండి ఆడుకుంటున్నది కాసేపు ఈ రోజు కొంచెం పడుకున్నది మీ పాప మంచిగా తింటదా అండి
లైట్ గా తింటుంది ఆ కొంచెం కొంచెం
ఉహు ఉమ్ ఒకె
ఉమ్ మి పాపకేటామ్కి పెడుతున్నరు ఫుడ్
ఆ అంటే పట్టిక్లర్గా ఎగ్జాక్ట్ టైమ్ అనే ఉండదండి మార్నింగ్ లేవగానే పాల్తాగుతది మామూలుగా ఎయిట్టు నైన్ మధ్యలో లేస్తది ఫస్ట్ పాల్తగుతది పాలు తాగిన తర్వాత ఆ మళ్ళా కాసేపు పడుకుంటదండి ఒక వన్ అవర్ ఆ వన్ అవర్ పడుకున్నాక టెన్ థర్టీ అట్ల లే లేచాక ఆ లెవెన్ అదే స్నానం అయిపోతది లెవెన్ వరకి ఎలెవెన్ టు ట్వుల్వ్ తినిపిస్తా
ఒకే
న్న తిన్నతర్వ మళ్ళా త్రీ త్రీఓ క్లాక్ అట్ల మళ్ళా ఏదన్నా ఒకటి తినిపియడం లేకపోతే పాలన్న తగుతుంది మధ్యాహ్నం ఒసారి
ఒకే
ఆ తర్వాత ఒకవేళ మధ్యాహ్నం త్రీఓ క్లాక్కిి పాల్తాగితే ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్కి ఏదనా తినిపిస్తా ఫ్రూట్ గాని బనానా ఉంటే బనానా ఆ లేకపోతే ఆ ఏదన్నోకటి ఆ సర్లేకన్నా అంత ముందు క్యారెట్ ప్యూర అట్లా పెట్టేది
ఒకే
కొన్నిసార్లు ఆ మల్ల నైట్ వరకు పంపిస్తా మల్ల ఎయిట్ కట్ల ఉమ్
బానే టైమీస్తుంది మీ పాప మార్నింగ్ టైమ్
ఆ ఉమ్ మార్నింగ్గా
ఆ లేటుగలేస్తా అట్లో పని చేస్
ఆ అంటే ఆ జనరల్గా మినిమం సిక్స్ థర్టీ సెవెన్ కి లేస్తా ఒక వన్ అవర్ల లే ఆ నా తర్వాత లేస్తాదన్నట్టు ఎయిట్ కి
ఒకే మా పాప మాతో పాటే లేస్తుంది సిక్స్కి
ఉహు అంత పొద్దున ఏం లేవదండి ఎందుకంటే నైటము టువెల్కి వన్ ఓ క్లాక్కి పాడుకుంటదండి
ఆ మా పాప కూడా లేట్ అయితుంది టువెలయితుంది పడుకునేసరికి కానీ మార్నింగ్ ఎర్లీగా లేస్తుంది లేస్తే పని చేసుకుని ఇవ్వట్లే
ఆ పని చేసుకోరదు నాకు అదే భయ మీ త స్కూల్ స్టార్ట్ అయినాక అన్ని పొద్న్నే కావాలి కదా
అవును
ఆ చూడాలసలు పొద్దున్నే లేస్తే బెటర్ అవుతుంది కొంచెం వర్క్
ఉమ్ మేము సిక్స్కి వెళ్ళస్తుంది మానా పాప కూడా సిక్స్కి వెళ్ళేస్తుంది రోజు కొంచెం తొందరలేస్తుంది
ఆ అయితే ఈ మార్నింగ్ నుంచి మధ్యాహ్న మార్నింగ్ పడుకున్న టెన్ టెన్ థర్టీ పడుకుంటంద అని చెప్ప్పాను కదా దన్ తర్వాత నిం చ్చి మధ్యాహ్నం మీద పడుకుంటని పడుకోబెట్టంగానే లేస్తది మళ్ళీ ఆ తర్వాత ఏమైతుందంటే ఈవినింగ్ టైమ్లో పడుకుంటది ఆ ఈవినింగ్ టైమ్లో పడుకునేసరికి నైట్ కెళ్లి లేటుగా పడుకుంటది
మా పాప అట్ల పడుకుంటానే లేదు ఎప్పుడు మళ్ళా నైట్ కూడా పడుకోవట్లేదు అసలు పొద్దున్నెల వేసుంది కొంచెం రెస్ట్ తీసుకుంటే మాకు కొంచెం రెస్ట్ దొరికేదని చ
అవునవును అయితే కొంచెం ఫుడ్డు ఇట్లా ఏవన్న ఉంటే కొంచెం మంచిగా తినిపియండి కొంచెం కడుపు నిండుగా ఉంటే కూడా మంచిగా పడుకుంటారు
కానీ అస్సలు తిన్నట్లే దండి వదిలేస్తాం
అయితే ఉగ్గులో ఏమేస్తున్నారండి అంటే ఏమన్నా యాడ్ చే
సెర్లాకే కాబట్టి ఏం యాడ్ చేయ్యట్లేండి జస్ట్ ఒక హాట్ వాటర్ అంతే
ఆహా సర్లేక్ ఓకే ఓకే మంచిగా హాట్ వాటర్ వేసి కలుపుతున్నారా
ఆ కలుపు తున్నాను
ఉమ్ ఫ్లేవర్ మార్చండి లేకపోతే అంటే ఇప్పుడు ఒక సర్లేక్ తెచ్చారు కదా తినట్లేదుంటున్నారు కదా వేరే ఫ్లేవర్ తీసుకొచ్చి చూడండి
ఓకే ట్రై చేస్తాను
ఆ మామూలుగా ఏ ఫ్లేవర్ తెచ్చారు
ఆ వైట్ ఆపిల్ అనుకుంటాను అది
ఆహా మామూలుగా వీట్ వీటు ప్లెయిన్ విటు ఉంటది ఆ ప్లెయిన్ వీట్ లో కొంత ఫ్లేవర్స్ ఏం ఉండవు కదా ఆ అది కొంచెం తినగలుగుతారు మంచిగా
ఓకే ఓకే ఓకే
ఉ అలా అది ఒక్క సారీ తెచ్చి ట్రై చేయండి రైస్ కూడా ఉంటది ప్లెయిన్ రైస్ లో రైస్ అండ్ వెజిటబుల్స్ అవి కూడా తర్వాత ఆ రైస్ కూడా ఉంటది
ఆ
ఉ
ఇందుకండి ఏం కర్రీ చేసారు ఈ రోజు
ఈ రోజు పప్పు
పప్పు నా మీ దగ్గర మార్కెట్ ఎప్పుడుండి
సండే
సండే ఉంటదండి అన్నీ తెచ్చుకుంటారా ఒకే రోజు ఇగ
ఆ ఓకే రోజు తీసుకొచ్చుకుంటాం సర్లేక్ ఈ సారి రాగియాపిల్ ఇలా ఇది తీసుకొని వచ్చాను
రాగి యాపిల్ ఆ ఓకే అయితే ఈసారి ఒకసారి వీట్ ట్రై చెయండి అది బేసిక్ అన్నట్టు
ఆ ఇంత ముందు వీట్యాపిల్ తీసుకొచ్చినము ఇప్పుడు ఇంక ఇది ఓపెన్ చేయలేదు రాగి యాపిల్ని
ఆ హ హా ఓకే
ఇది ఒకసారి ట్రై చేయ్యాలి
ఆ అదే కొత్త ఫ్లేవర్ మార్స్తే మేబి తినే ఛాన్స్ ఉంటది కదా
ఆ
ఇప్పుడు సిక్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి ఇది దీనితో పాటు ఒకసారి ఉగ్గు కూడా హోమ్ మేయిడ్ అది కూడా ట్రై చేయ్యడి
ఓకే
కొంచెం ఏమన్నా టేస్ట్ మారితే కూడా తింటా అంటారు కదా బేసిక్ ఇంగ్రీడియంట్స్ తోటి అంటే స్టార్టింగ్ లో వేసాను గాని అది అంటే వేసి వేయనట్టు జస్ట్ జస్ట్ పించ్ అన్నట్టుగా
ఓకే అంటే పిల్లలకి సాల్ట్ షుగర్ ఆ నేయ్యేయాలి సాల్ట్ షుగరు యాడ్ చేయొద్దం టారు గదా
వాడొద్దు అవునవునవును అయితే లైట్ జస్ట్ పించిగా యేస్తా కొంచెం నెయ్యి యేస్తా
ఓకే
ఎప్పుడన్నోసారి బెల్లం కూడా కొంచెం లైట్గా
ఓకే ఓకే
అంటే బెల్లం ఒకసారి సాంతమ సాల్ట్ లైట్ గా జస్ట్ పించర్ లేస్తుంది ఇప్పుడే బెల్లం కొంచెం లైట్ గా వేస్తున్నా
ఓకే అన్ని ఫ్లేవర్స్ టేస్ట్ తెలుస్తది అనేసి
తెలుస్తుందని కొంచెం తినేటట్టు ఉంటుందని ఏస్తున్నా
ఆపిల్ ప్యూరీ క్యారెట్ ప్యూరీ చేసరా మీరు
యాక్చువల్గా ఆపిల్ ప్యూరి చేసినాను అది ఏమవుతుందంటే స్టీమ్ చేసి మనం మిక్సీ పట్టేసరికి కొంచము ఇట్లా పుల్లగా ఇట్లా అయిపోతుంది యాపిల్ అనేది ఆ అది నాకు కు పెట్టాలంటే కూడా పెట్ట పెట్టాలనిపించట్లేదు కొంచెం అదండి దాన్ని మనం నేచురల్గా ఉండే పండు మీ ద కాస్త దాన్ని ఏదో చేసి పెడతానన్న ఫీలింగ్ వస్తుంది
అయినా ఆపిల్ కట్ చేయగానే కలర్ కూడా చేంజ్ అయిపోతుది కదా
కట్జా అందుకే అసలు సరే ఇప్పుడు తినకున్న వాళ్ళు పెద్దగాయినాఠ తింటారులే ఏమున్నది అని అది పెట్టట్లేదు అసలు ఈ క్యారెట్ ప్యూరీ ఓకే ఆ క్యారెట్ ప్యూరీ ఒక టూ టైమ్స్ పెట్టాను
ఓకే
ఆ తిన్నది అంటే కొంచెం కష్టంగానే తిన్నది
హ్మ్
అంటే ఏమైతుందంటే మనకి ఆ క్యారెట్లు ఫ్రెష్ గా ఉండి స్వీట్ ఉంటే బాగుంటది అది కొంచెం క్యారెట్లు కనుక చప్పా క్యారెట్లు అయినాయి అనుకో టేస్ట్ బాగుండక తినట్లేదు ఒక టూ టైమ్స్ పెట్ తాను ఇప్పటివరకు అంతే
ఓకే
స్వీట్ పొటాటా ఒకసారి పెట్టాను
ఊహూ
కానీ అది అంటే స్టీమ్ చేసిన ఇట్లా టైట్ గా ఇలా అయినట్టు ఉంటుంది
స్వీట్ పొటాటో మనం కూడా తింటే కొంచెం కడుపు నిండుగా ఉబ్బినట్టుగా ఉంటారు
ఉబ్బినట్టు అవుడు ప్లిస్ మళ్ళా తింటుంటే గొంతుకి అడ్డుపడిపోతా ఉంటది
ఓకే
ఇట్లా మింగడానికి రాకుండా ఉంటది కదా అని అయి అయితే నేను చాలా వీడియోస్ చూసాను అందులో ఏదంటే బ్రీస్ బ్రీష్ మిల్క్ గాని ఆ ఫార్ములా అయితే ఫార్ములా మిల్క్ అట్లా యాడ్ చేసి పెట్టొచ్చు అంటున్నారు కానీ అది మన కళ్ళ ముందంటే ఎవరం ఇట్ల తినలే కదా
అవునా
అని చెప్పేసి అది కూడా ఏం పెట్టలేదు
ఓకే ఓన్లీ బననా బెస్ట్ తెల్సా
అ బనానా రెగ్యులర్గా పెడుతున్నా ఇక ఆ అంత ముందు ఒకసారి పప్పాయ పెట్టిన కొద్ది రోజులు ఈ సమ్మర్ కు ముందు ఆ పప్పాయ ప్యూరి అ బానే తినేది అది కూడా మనం తిన్లేదు కట్ మంచిగా పండే కదా కట్ చేసి నేనిట్లా మిక్సీ పట్టి పెట్టేస్తే అయిపోతది బానే తింటది మస్క్ మిలాన్ ఒకసారి ఒకసారి పెట్టినా వాటర్ వాటర్ మిలన్ అంటే ఇట్ల పట్టుకుంటే తినేది కొంచెం సమ్మర్ స్టార్టింగ్ లో వచ్చిదా
మ్
అ
ఫ్రూట్స్ అన్ని టేస్ట్ చేసింది అయితే పాప
ఆ అన్నీ టేస్ట్ చేసింది మ్యాంగో మ్యాంగో కూడా తిన్నది
మ్ హూ
మ్యాంగో కూడా ఇంట్రెస్టింగానే తిన్నది మళ్ళీ సపోట ఒకసారి స్వీట్ గా బాగుంటది అది కూడా
మ్
మరి ఒకసారి అవకాడో బాగ చాలా మంచిది కదా హెల్త్ కి
ఆ ఆవకడో పెట్టినవా
ఆ ఒకసారి పెట్టినా నెక్స్ట్ టైమ్ మళ్ళీ తేవాలో పెట్
అదే స్మూత్ గానే ఉంటదా డైరెక్ట్ తీసేయడమెనా
ఆ అంటే మంచిగ పండింది అయితే స్మూత్ ఉంటది మనం ఫోర్ట్ స్పూన్ తోటి స్మాష్ చేస్తే అయిపోతుంది
ఓకే
ఆ లేదాని అంటే పండంది అయితే తినలేము గట్టిగా ఉంటుంది
ఓకే
ఆ అది మనకు బాగా అంటే అలవాటు లేదు కదా పండిందా పండింద అనుకో అర్థం కాదు అన్ని చూడటానికి ఒకేలా కనిపిస్తుంది కొంచెం చూసి తెచ్చ కోవాలిగ
ఓకే
అంటే చాలా మంచి హెల్దీ అన్నట్టు జనరల్ గా శాండ్విచ్ అన్ని పెద్దలు తీసుకుంటా ఉంటారు
మ్
అదొకసారి స్నాక్స్ చేసి ఇలా చేసిపెట్టిందనమాట
ఓకే ఓకే
అట్లే తింది
మ్ హూ
వాటి కాంబినేషన్స్ ఉంటాయి అంటే అది బనానా లో కలిపి పెట్టడం ఇట్లాంటి కొన్ని కొన్ని ఉంటాయి
మ్
మ్ అది చూసి పెట్కోవచ్చు
మ్
ఓకే అండి మరి బాయ్ అండి
బాయ్